ఆ ఏం పర్లేదు ఆడకాల్లే బండలు బాగున్నావా
బాగున్నా మీరు బాగున్నారా
బాగున్నాం ఏం చేస్సన్నారు ఏం బా ఏం చేయల అందరం బాగుండాం
ఓకే పండగ బాగ చేసుకున్నారా
చేసుకున్నాం మీరు
మేమా మేము పండగ చేయము గాని ఏదో పాయసం చేసుకొని తిన్నాం పిల్లలు మేము అంతా ఇంగా తెచ్చుకున్నాం ఆ
ఉమ్ హుమ్
ఏం చేసినారు పండగప్
ఆ ఊరుకి వచ్చినా ఈడే ఉన్నా
ఓకే తోటకాడికట్లా పోయినారా డిస్టర్బెన్స్ అవుతుంది కొంచెం బయటికి రండి
అ ఓకే మీరు ఊరు దగ్గరే దగ్గర్
ఓకే ఊరి కాడ పొలాలు అంతా బావున్నాయా లోపలికి పోయినట్టున్నారు సిగ్నల్ లేన కొంచెం బయటికి రండి సిగ్నల్ లేనట్టుంది బయటకి రావాలి
హా అండి
ఏమేం చేసినారు పం
ఏం జేష్నారు కుడాలు అన్నం పప్పు రసం పాయసం
ఊ
ఊ నాయి
మేమైతే సేమియా పాయసం చేసినాం
ఊ
అట్లా బానే జరుపుకున్నారు పండగ అయితే
మొన్న బా జరిగింది
ఊ బట్టలేసుకున్నారా కొత్త బట్టలు
ఊ తెచ్చుకున్నాం కొత్త బట్టాలు
ఊ ఇంకా ఏం చేస్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు మీ హస్బెండ్ డ్యూటీకు వెళ్ళాడా
ఊటీకి పోయినాడు
ఉమ్
హ్మ్
ఏమన్నా స్వాములుకు పోయినారా టెంపుల్స్ కి
ఏ స్వాములకు పోలే ఇంటికాడే ఖాళీగనే
టెంపుల్స్ కు పోలేదా ఎందుకు
పోలే పోబుద్ది కాలే పోలే
ఉమ్
మ్మ్
తోటకాడికి పోయిన్నారా పొలానికి
ఉమ్
మీ నాయన వోళ్ళు ఏమేమి వేసినారు
మా నాయనోళ్ళ చీనా చెట్లు శెనికా శెనిగ అయిపేంది
ఓకే
ఇట్ల కాయలు వీకినాం అయిపోయింది ఇంకా అంతే ఖాళీ
అహా
ఓకేలే
బత్తాయి చెట్లు బాగుండయా
ఆ బాగున్నాయ్
మొన్న కోసినారుగాల్నే బత్తాయి చెట్లు ఎంతొచ్చింది
ఇంతొచ్చింది నాలుగు లక్షలేం వచ్చింది కదా
బానే వచ్చిందా
ఊ ఊ పర్వాలే ఓ రకంగా సరే మరి
ఇంకా మేడం మేడంకి ఫోన్ చేసినారా జ్యోతి మేడంకి
ఆహా లేదు చేయలేదు
మేడం కి ఫోన్ చేయలేదా
ఆహా చెయ్యాల చానా రోజులయ్యింది మాట్లాడక
ఆహా
ఊ ఊ అందరం బావున్నాం
మీ షెల్లెల్లు మీ అక్కగార్లు మీ హస్బెండ్
ఊ
ఊ తిన్నారా వంట ఏం చేసినారు ఏం కూర చేసి
హొద్దున చెక్కి తొ ఇడ్లీ పోసింది ఇంకా మధ్యాహ్నం పొలగం చేసింది
ఓకే
ఊ
ఈ పులగం ఎట్లా చేస్తారు
పులగం ఆ బియ్యంతో బియ్యము పలుగా మేల నాన పెట్టి వేస్తా
పులగంబెల్ల పులగంబెల్లంటే
దానీ ఏమంటారు నాకు ఇంగ్లీష్ పసరా పప్పు బ్యాక్ సీడ్స్
చీ కాదనుకుంట మూంగదాల్ మూంగ దాల్ ఏసి చేస్తారా
ఆ
ఓకే ఓకే పోలాన్లో పన్నినటువణవి చాలా బాగుంటంది కదా టేస్టీ ఉంటది అనుకుంటా అయితే పింకా పసర్ పప్పు సేట్ నెయ్య వేస్ కుంటే ఇంకా బాగుంటాది కదా
మ్మ్ సరే సిస్టర్
అదే అది ఎట్లో అదే ఎట్లోఎట్లో చేస్తారు
ఏది
ఓలం
వాళ్లకి ఫస్ట్ తిరువాత పెట్టేసి తిరువాత్ తిరువాత పెటి ఆ బియ్యము పెసర పప్పు నానపెట్టుకొని తిరువాత పేట్టేసి సరేసురు పోసి దాంట్లో వెయ్యాల అం
సరేసురు అంటే
కంప్లీట్ కాని మాట్ల సరేసురు అంటే బియ్యానికి సరిపేడా ఇంట్లో
ఇప్పుడు ఒక గ్లాస్కి ఎన్ని పోస్తారు మూడనాలుగా ఆ
క
కొంచెం బయటికిరారా
లాకెట్ లా లస్కిటోలాగా అన్నమాట వన్ కప్పుకి టు గ్లాసెస్ ఆఫ్ వాటర్ పెట్టేయ ఆ ఆ సరిపోతాది అ
ఓకే ఓకే మంచిగా అయితది అయితే పోపు పెట్టాల్ ఫస్ట్ ఓకే ఓకే నెయ్యి ఎసుకుంటే ఇంకా చాలా టేస్టీ ఉంటది కదా
ఆ చేయండి తిన్నయ్యలకు
ఇది ఏంటో ఏమోమ్మ ఇందాక పూర్ణ కుడాలు అన్నారుకదా
ఆ నెక్స్ట్ కాల్ లో చెప్తాలే
ఏంటండీ
నెక్స్ట్ కాల్ నెక్స్ట్ కాల్ లో చెప్తాలేండి మళ్ళీ చెప్తాలే అండి